స ఏం చేస్తామా, నిన్న ముల్తాని మట్టి పూసి కడక్కుండా బ్రష్ కూడ ఎ విడేనా తన్ సౌంన్ నువ్వే
ఆ
ఆ బ్రష్ బాగా అతకపోయింది రాయిలాగ అయిపోయింది గిన్నెకతుక్కొని ఒచ్చేసింది తే నాన పెట్టాలా అని చూస్తాన
నాన్ బెట్టు నాన్ బట్తె ఒదుల్తుందేమొ
ఓకే ఏ చేస్తానవ్
ఈ ఇ ఏం చైలే తిన్నా నువ్వా
తిన్నారా
ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్
అ
మ్
ఉగాది గదా
మ్
వత్స నాలు వస్తే అంద్రే పోల
ఆ నువేం చేసేదిలేదా
ఏదా ప
ముగులు వసద నేచుకో నీకెట్ల్ రాదు కదా ఆ అలో
అలో చెప్పూ హలో ఇనిపిలేదా
స్తుంది నువ్ గడా నేర్చుకో టాండా
ఒచ్చు ముగులే సేయ్
నక్ రాదు
నీక్ రాదా
ఆ
మళ్ళ ఎవరేస్త అన్నారు ఇని
ఏదో అట్ట అట్టా అమీబాషేపు గీస్తం హ్మ్ ఆ నీకు వచ్చ అమివాళ్ళ
ఫోన్లో ఏస్ గీస్దె ఏం ఉంది
ఆ అంతే
ఏదన్నా అప్పడికప్పుడు చూసి సి నేర్చుకునేది మాత్రం
ఆ ఇంకా
చెపావు ఎ
చెప్పు నువ్వే ఏదో ఒక మూవీకి పోతే అట్టా టైం పాస్ అయిపోతుంది హలో
పోలే
ఏదో ఒకటి ఏదో ఉండలా చాలా వస్తు స్తంలా ఏ కొత్త కొత్తవీ అంత వస్తనయ్ పిచ్చివె
సే
ఇయూ కొత్త కొత్త మూవీస్ వస్తాన్నాయ్ కదా
కేరళ టూ ఉంది
హ్మ్
చూడు వద్దులే కేరళటుూ ఉంది వద్దులే
నువ్వు
చూసిన కొన్సెపు చూసి వదిలేసా
నేను చూడలా ఎవరుదా హీరో
కేరళ వాళ్ళది నిజమైన స్టోరీ
ఆ పవర్ స్టార్ది కూడా ఏదో వచ్చింది కదా
ముస్లింస్ ని చేసేద్దాం అనేసి
ఆ
ఏంటో అర్ధం కాలా
హిందూస్ నీ హలో
ఆ
హిందూస్ నంతా ముస్లిమ్స్ చేద్దామని ముస్లిమ్స్ అలా హిందూస్ లాగా వచ్చి అమ్మాయిల ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకొ నీ అలా చేస్తా ఉంటారు వాళ్ళకి ఆవు కూర అవన్నీ తినిపించడము
ఆ
అలాంటివన్నీ చేస్తారు ఆ
అ ఇంకేవో కొత్త కొత్త సినిమాలు వస్తాన్నాయి కదా
వస్తాడయ్ ఆళ్లకేమన్నిీ కనబట్ త్తరు
మనం చూసే ఖాళీగా ఉండాలి కదా
అదే కదా ఏం వస్తే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి లేక్
అన్నీ ఒకేసారి వస్తాయి ఒకేసారి సినిమా హాల్లో పోయి పడిపోతమా
అదే కదా అప్పుడప్పుడప్పుడు వస్తే ఓకే
హ ఒక్ ఒకటేసరోస్తే ఎట్ట బో ం అన్నింటికి ఒకేసారి పోగలుతాం ఇంట్లో ఇంట్లో ఐ పోతుంది మనకి రోజు
య్యొ
ఆ ఇంకా
చెప్పాల్రా నువ్వే
చెప్పల్ నువ్వే
హు ఆ ఏమి అవును సిరి ఏమి పెడతాంది ఏదో స్టేటస్ స్టోరీలు ఎవరు అ బ్బాయా
ఎవరో నాగ్గుడ తెలియదు ఎవరో కొత్త పార్సన్
ఒ ఆ బండి పెట్టింది
ఆ ఎవరో కొత్త వాళ్ళు మాక్కుడా తెలీయదు ఆ అదే ఎవరో మనకి ఇంకెవరు టచ్ లో లేరు కదా
అంతే కదా
ఫీజ గోడ ఏదో అయంది
ఏమయింది
ఏదో హ్యాండ్కి ఏదో పెట్టి ఉండది అది చూదులార్జూలు క్యాప్చలేద బట ఎంది ఆ మై చైనీస్ బడ్సి వెట్తే
హ
ఏద కద చేసి కదా అయి్యందట్టటు పెట్టింది
ఆ మనీలే
అ ఇకా
చెప్పాల ను ఇంకాేమద
చెప్పాల
ఈ మధ్య ఇంకో కళ్ళు ఎక్కువ మంటేస్తాన్నాయి
నిదురుపోటము లేదేమో
అది కూడా కరెక్టే రోజు రాత్రి పన్నెండున్నర అయినా కూడా నేను నిద్రపోను
ఆ పడుకోపోతే కళ్ళు వంటలు కాకపోతే ఇంకా కళ్ళు అంతా లోపలికి వెళ్ళిపోతాయి నా కూడా నాట్ నుచ్చి కలు మణట్ల
నాకనీ లేేస్ గా ఉందో అయినా కూడా నేను నిద్ర పడను ఇంక పడుకుంటా బాగా
కంట్లో కంట్లో డ్రాప్ చేస్తే
అ
అప్పుడు కొంచెం సర్దుకుంటాయి రాబతో ఒప్సారి పోయి ఏద
పడుకుంటే సరిపోతుంది
మనం పడుకొం కదా
అది కదా మనకు పడుకునే తప్ప ఆల్టర్నేటివ్లు అన్ని కావాలా
ఆహా నిద్ర పడితేనే కదా ఫోన్ చేస్తూనే ఉంటాము
మీ నిద్ర ఆపుకోని మరి ఫోన్ చూస్తున్న నేనైతే
ఏయా మన తజాబుంద
తెలీదు
ఇంకా
నేను చేసేస్తా ఊ ఏందే ఎగ్జాములా
పండగలు
పండగ ఇది దే గదా
ఆ ఉ మరి ప్రిపేర్ అయిది ఏది లేదా
యా ఉందో ఒక రోజు ముందు బ్యాటింగే
అ రాచే రాస్ కాచ్చలే ఆహా ఇంకా
చెప్పాల
చెప్పాల్ నువ్వే
నేనేం చెతా
ఉ
నేను ఏం చెప్తా ఏదో ఒకటి చెప్తే
నువ్ చెప్
వెంట
నేను కూడా వింటా
ఆ
ఆ
మళ్ళా
అంతే ను చెప్తేనే కదా నువ్ అమ్మ టౌన్ లో ఉండద
అబ్బచ్చ మే ఇది టౌన్ అంటే నవ్వుతారుమే స్వామి
అరే
అట్టా కాదు ఇట్టా కాదు అన్నట్టుంట
ఏదయినా టౌన్ టౌన్ గదా
ఆహాహహ
ఆ
ఓకే
కా
నువ్ జప్పల్రా
స యాడ తిన పోయ్యదేమనుంద
యాడికి పోవాలి ఇపుడు
ఇప్పుడు కాదు హాలిడేస్కి
ఆడికి లచ్చలు ఉన్న కొనుక్కునున్నా
ఆ హా, అదే. టీం కుండేస్ ఉండేదే?
ఆ?
డక్కా
ఎప్పుడు? మళ్ళీ పోదాంలే అప్పుడు, ఏముంది?
ఆ కొంచం ఇదయిన్ తర్వాత అప్పుడు టు ఒస్తం
ఉమ్ హు
హ్మ్, కొంచెం ఎక్కడైనా చూసుకొని
ఆ బూస్ట్ ఏం చేస్తున్నాడు? అన్న వస్తాడా? వచ్చి పోతాడా?
ఎవరూ?
బూస్ట్
బూస్టూ, అహా బూస్ట్ ఎమో తెలీదు మన్తో.
ఏ?
తే అప్పుడు చెప్తా.
ఏమే?
ఏమో, కలిసోస్తర్లే తెలీదుగదా.
ఉమ్ ఓకే ఓకే.